హ
హలో
ఆ ఇనిపిస్తాది
ఆ వినిపిస్తాంది
అదే అదే అవున్లే ఆ ఇంకె పిల్లొలు ఎం చేస్తున్నారు
ఒకమా హోమ్ వర్క్ రాస్తుంది ఒకమా టీవీ చూస్
అబ్బా మేలే బారాస్కుంటంది హాలిడేస్ వస్తే బుకూల్ అవునా అవున్లే ఇంకా మామిూలు పిల్లలు మా పిల్ల ట్యూషన్కిళ్తాది అదే అదేేలే ఇప్పుడు కాదులే స్టార్టింగ్ కదా ఇంగ ఇంగ స్టార్ట్ కాలే కద ఉకే మావాళ్లు ఇంక హోంవర్క్ విర్లదే సరిగ్గా ఇంకా తొందరగా పోతే అవును అవునుట్లే
క్లాస్సులు జరుగుతాఉన్నయి ఇప్పుడే నైన్త్ క్లాస్ ఇప్పుడు
ఓ భయా నై తెమయా ఆ జ పెద్దర్దే అైతే ఆ మరి పిల్లోడు చిన్న పిల్లోడా
అ అదే కొడుకు గ్యాప్ ఆ ఇద్దరు తర్వాత కదా
అదే అదే లే కాదు నిమ్లంగా ఉన్నింటావ్ పాపమ్ ఇ పెద్ద పిల్లలు అయిపోయినారు మళ్ల విడు సన్నోడు పుట్నాడా
ఆ నైన్ పెద్ద బాబుకి బాబుకి నైన్ ఇయర్స్ తేడా
అదే అదేలే ఎదలే వాని ఇంగో రెండేళ్లు అట్టు చూసుకుంటే పెద్దోడయిపోతాడు కానీ
ఆ పాప బాగా చూసుకుంటుంది పెద్ద పాప
ఆ అదేలెండి స్నానాలు చేపిస్తారా మళ్ళే
చేపిస్తుంది ఆమె చేపిస్తారు
అవునా
చేసాను నేను నాకేందన్న పని ఉంటేనే చే మ మీరు చేబమ్మా అంటే చేపిస్తది ఊ చేస్తాది చేపిస్తది
ఇంకా పా
ఇంగా ఇంగ పాప ఫిఫ్త్
సిక్స్త్ ఆ మా పిల్లోళ్ళు పిల్లోడు తర్డు ఇబుడు మా ఫస్ట్ ఇద్దరు సన్న పిల్లొల్లే
అవునులేండి మా ఆయమ్మకి పెద్ద పాపకి పాపకి ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చే చిన్న పాపకి వానికి ఫోర్ ఇయర్స్ గ్యాపు
ఇద్దరు టూ ఇయర్సే ఇద్దరుకి
మాకెం కొంచం గ్యాపే
అదే అదేల్ ఉన్నీలే మేలే గనీ గ్యాపుఉండేదే మేలే గని
వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు
అదే అదేలే అదేలే ఏముందిగా నింగా
తెసా
అదే అదే వాళ్ళ స్నానాలు చేత్తారు అంతేలే వాళ్ళ స్నానాలు చేస్ తన క్లాస్ అంట నైన్త్ ఇంగ్లీష్ చేయ ఎందు కానీ
అదే గదా టిఫిన్ మా అత్త చేస్తది నంజాల
అవును అమ్మాయిలనే బాగజేసింది పాపం
చేస్తది మే ఒగోరు ఒక పని చేస్తేనే ముగ్గురు రెడిగా చేస సరిపోతది
అదే అదేలో భోజ్నము క్యారీకి
వస్తారు ఇండిలోనే వస్తారు లేద క్యారీ అన్న ఇచ్చతారు దగ్గర
అవునా ఓన్లీ పొద్దున టిఫినోటే మే ఉంలే మేల్ యితే టైమ్ అదే అదేలే ఆ అంతెలే
చేసి ఇచ్చనా ఇచ్చేస్తాము ఉ మధ్యాహ్నం చేస్త అయితే నైట్ కి అదే ఉంటాది
అదే అదే అంతే రైస్ ఎక్కువ చూసుకుంటే నైట్ చపాతీనా ఆ అంతె అ
ఏం జేస్తున్నారు అన్న
ఏం జేస్తాన్నమంటే ఇంగా తిన్నామ కడిగినామ చెప్పినమా ఉన్నాయి కానీ ఉన్నా కానీ
ఏమో అరుస్తన్నారు
పోతలే ఎసుకో పాటిటీ పో ఎందుకు ఏసుకుంటారు ఆర్మీ డ్రెస్ ఎబడు పడితే అప్పుడు ఆర్మీ డ్రెస్ వేసుకుంటది అంట ఆర్మీ డ్రస్ స్త స్కూల్లో ఏస్ స్కూల్నా ఎవడన్న అట్ల అకేషన్స్ అప్పుడు చెప్తారు కదా అటు తెచ్చుకున్నారా ఇద్దరు ఆ ఇప్పుడు వేసుకుంటామండి ఆ కండ్లు అంతె ఏదన చూసినక మా బాపట్టే ఏంక అబుడు వేసుకోవాల్సిందే అది అన్ని డ్రెస్సులు తెచ్చుకు క్లాస్ ఎవరు ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకున్నా మా బాబు ఖచ్చితంగా తెచ్చుకుంటుంది అంటే ఇంగ అపాప తెచ్చుకున్న వరకు వాళ్ళ నాన్నను కాని ఇంగ పనుకోనిదు ఇంగ ఎక్కడ పోనీదు శతయించుతుంది తెచ్చుకునేవరకు అబ్బా పిల్లలు ఆడిపిల్లలే అంతే చూడండి నో ఆవున్నా ఏదైనా కాన్లే ఖచ్చితంగా ఆ స్కూల్ విధించ నా గుసుకొంయి తీసుకొని వచ్చ ఏమ్మా స్నానం జేయకోకుండా ఆడస్లు వేసుకొని మళ్ళీ పెట్టది ఎలే చెసుపి హా
పో పోవల్లా మీరు పిలవనకే
ఆ కంపల్సరీ మమ్ టూ డేస్ ముందనే పోల్ల నేను పోయి ఆడా అంట ఇంపో ఇంగలమా ఇంలో అది ఊర్ల పెద్దదే మది చాలా ఓపెన్ ప్లేస్ గానే ముంటారు చాలా ఉంది మాకుద ఊర్లో ఆ అంత పని ఉంటుంది టూ డేస్ ముందు మ అత్త పాపం రోజు తోటలేకి పోతుంది మాతో మా తోట్లేకే ఇంగ బాబం మళ్ళా ఇం ఇంటికాడంతంటే కాదులేని ఇట్లాస పండగల అప్పుడు పోతాను పోయి ఒక రోజు ముందు వేళ కడిగసిన్ల అంతా పండగ చేసుకొని వస్తాను
అంతేలేే మ
అదే అ ఖచ్చితంగా పీర్ల పండగ ఖచ్చితంగా కట్టండి ఇక్కడ రెడు కాల మళ్ళ మా అమ్మలూరుకి గాన్ పోతాము
దజ జగయి
అ అక్కడ మా అమ్మ లేదు మాకు మా నాన్న ఒకడేమో ఇంకా మా పోతాం బాబా ఆ ఆహా ఎటా మాకి మా నాన్న వాళ్ళకి ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి
ఏమైనది
కే సడన్ గా అట్లా బాగలేక అంతే సడ త్రీ డేసే త్రీ డేస్ అడ్మిట్ అయినాం హాస్పిటల్ త్రీ డేస్ లోనే అంతే ఇంకా
అయ్యో
ఆ అందుకే ఇంకా మా నాన్న అందరు పాపం ఇంకా ఫీల్ పోతామం ఇట్ల పండగల పూట్ల
పోవలగాదా మన మేంగ వళ్కే
అదే అదే ఉమ్
ఏం అంటే అన్న లేరా నీకి
ఆ మాకీ మేమ్ ఓన్లీ అమ్మయితే
ఆ ఇంకా కంపల్సరీ మనం చూసుకోవాల్సిందే ఇంగ ఉమ్.
ఉమ్.
ఎవరైతే ఏంలే మనమే.
అదే అదే ఆహ్ అంటే మళ్ళీ వాళ్ళ నిజంగా చెప్పాలంటే వాళ్ళు లేకుండేదే మేల్ అనిపిస్తుంది మాకు. నిజంగాంటే ఎంత బాగా మేము అంతే. కొంతమంది ఎంటే మాతో పాటు ఉండేవాళ్ళు అట్ల అన్నళ్ళొవదినోళ్ళు ఉండేవాళ్ళు పాపంతా. ఫ్రీగా ఉండలేరు వస్తారు వెంటనే వెళ్ళిపోతారు ఏమనుకుంటారో అని వాళ్ళ పిల్లోలు. మా పిల్లలు అన్నట్లు అనుకుంటాం మాకు అట్లేం లేదు హ్యాపీగా పోతం చేసుకుంటాము తింటాము హ్యాపీగా వచ్చేస్తాం మాదేగ. మంతా. ఆహ్ మాదిరి ఊరే మాట్డిచ్చే వాళ్ళు ఉండు. ఆహ్ ఆహ్. ఆహ్ మరి అట్లా అన్నా వదిన ఉంటే అట్లాంటది మా ఇంటి. ఇంట్లో మనం అన్ని మేము పోతాంమంటే అన్ని తెచ్చి పెటుంటాడు సరుకులు అన్నీ. అంతే లక్షణంగా కావాల్సినవి తింటాము. ఇప్పుడు పుటావే స్పెషల్ చేసుకొని తింటాము లక్షణంగా వచ్చేస్తామంతే. మా ఇం ఆహ్. ఓసారి అనిపిస్తుంది అట్లా ఎవరు లేకుంటేనే బాగుండు అనిపిస్తుంది. ఆహ్ ఉహూ.
అంతే కదా మళ్ళీ ఎవరన్నా ఉన్నారనుకో వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అన్నట్టు ఉంటుంది.
ఆహ్ అవునవును. ఓన్లీ అన్నలు పెళ్లిగా పెళ్లిగానంతవరకు ఏం పర్లేదు పెళ్లై వదినలు వస్తే
ఏమో అమ్మ అట్లా తెల్లగా కానీ ఇంకా మాకు ఉన్నాడు ఒక అన్న ఇప్పటికైతే బర్ ప. ఆహ్ లేదు.
అదే అదే ఎవరైనా అంతే ఇంకా పెళ్ళి నుంచి పిల్లలు అది ఇది నుంచి అ. సింగ.
ఇప్పుడు బానే చేసుకుంటారా.
అవునా అదే అదే. ఆహ్ ఏమైనా ఇప్పుడున్నట్లు ఉండదులే అప్పుడు.
ఫ్రెండు ఫ్రెండ్ మా ఫ్రెండే. ఆహ్ ఎవరు మా అంటున్నాడు.
అవునా ఫోన్ ఫోన్ కోసమేమో. ఇగ పట్టు. వద్దమ్మా వేసుకోకుంటే మన్. ఎట్లైనా చేసుకోపో.
ఫోన్ కావాలంటాన.
ఆహ్ లేదు లేదు. అది ఆమీ ట్రోపీ పెట్టుకునేకి కోప్పు అడ్డం వస్తుందని కోప్పు పీకేస్తాను అంటది.
ఆహ్.
మన దానికి ఇంకా ఏమన్నా చేసుకోపో అంటండు.
అంతేలే ఎంత సేపు.
హలో డిస్టర్బ్ చేయకుంటే మల్ల కొత్త వాళ్లకు.
అయినా ఆదివారాలు వస్తేనే అంత.
అవునా ఆహ్ మాది రేపటి నుంచి బాగా ఎప్పటి నుంచి మాట్లా. అయినా మనం ఇంక రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా మన ఇద్దరము.
నవెంగ ము
అదేదేపుేపలే చూద్దాం
బడుంగా అయ్యోగు పోతే
అదే అదే
ఉ
ఇంకేంటి
ఇంకేమ లేదు ఏం చెప్పాలి మీరే చెప్పాల
ఆ హలో బట్టల దుకల్ పిల్లలకి పండకి
మేము ఈ పండక్కేమీ తేము
కాదా అవును లేట్లే ఇంకా రెండు గ్రాం గాబట్టి అ ఉండెట్ వేసి ఇటుకుంటదల
ఏ పల్లెల్లో కదా టౌన్ లో టౌన్ మన్న తీసినామా పో మన్న అంతా అ పట్న మన పిల్లలు బర్త్డేలు అని ఉంటాయి అవి
అవే అంతే ఎవరు చూస్తుంటారు కా
ఆ ఎవరు జూతారు ఆరా
అదే అదే ఆ అంతలి ఇదేసు పోలేదా అంతేల్ నేను వేళ ఎల మత్తానుడి తాను గ్రాండ్వి బర్డేవి ఉన్నాయి అట్ల బర్డే విను ఆ అవే అవేస్తాను అంతే బర్త్డే రోజు కొద్దిసేపు ఎదిటి తెచ్చిట్నే బర్త్డే క పొద్దున కొ నైట్ కోటనే నైట్ వేసుక కొద్ ఇది సేపు వేసుకుడి ఇకో పదహైదు నిమిషాలు అది అట్లే పెట్టింట అది వేసుకొని అంతే
పండగ
ఆ ఫెండ్స్లాతే నిన్న డిమార్ట్ కి పోయితీమ్ దాని పక్కన ఫ్రెండ్స్ ఉడి వీటి నుండి ఎట్లాన్నా ఒక ఉ మన్నా నైచస్ అట్టు చూద్దామ అని పోతే అంటదతే జీన్స ప్యాట్ జీన్స ప్యాట్ జుడి నైన్ హండ్రెడ్ తౌసండ్ హండ్రెడ్ టూ హండ్రెడె ఇంకా ఎంత బాగుంది టూ హండ్రెడ్ షర్ట్ షర్ట్ కూడ అంతే బ్రాండెడ్ ఎంతో కాస్ట్ ఉండో టూ హండ్రెడ్ ప్యాంట్ షర్ట్ ఎండు ఫోర్ హండ్రెడ్ కే వచ్చినాయి తీ నైన్ ఎయిట్ తీ నైన్ ఎయిట్ కి రెండు వచ్చేసినన్నారు ప్యాంటట్ షర్ట్ ఎ అకి ఫ్రెండ్స్ అవి బ్రాండెడ్ బాగ్ బట్టలు ఏవైనా గానీ
ఆ
విషాల్ అర్షద్ దండరా దండ్లోను బా అంతేది ఉ మారీ ఎవర అట్లే పోయిదండి బయట జీన్స్ ప్యాంటు అడిగితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్తారు మాకూ చిన్న పిలలదే ఆ మ అద మా పిలోడ ఎంత టూ హండ్రెడ్ క ఎంత మంచి ఉన్న పెద్ద పిల్ల ఆడపిల్లలకి కానీ టెన్ ఫిఫటీన్ ఇయర్స్ వ ఆడపిల్లలో కాని టూ హండ్రెడ్ ఉన్నాయి జీన్స్ ప్యాంట్ లో
ఎక్కడ అది
ఇక్కడ ఆ విక్రంపేట్ బైపాస్ అలా
ఓహో ఇరేనా
ఉత్రంపేట బైపాస్ డిమార్ట్ ఉంది కదాడా డిమార్ట్ పక్కనే కొద్ది పక్క దా పక్కనే వ నిన్ననేై మ నైట్ పోయిన్నామము మొన్న నైట్ పోయినామా దాట్ చూసుకొని డిమార్ట్ లో పోదామని పోతే నైట్ వర్షి వచ్చేసింది ఫుల్ బ్యాంకింగ్ అెస్ లో ఒకటి తీసుకొని ఇంటికి వచ్చేసిన మళ్ళ నిన్న పోయినం డిమాట్క సార్ వెళ్ళి మగల మీరు దగ్గ ద్ ఉ చూనండి పాపగా మే పెద్ద పాప అంటున్నావు కదా టూ హండ్రెడ్ కి మంచి మంచి జీన్స్ ప్యాంట్ ఉన్నాయి పిల్లలోలు ముగ్గురికి అంతే టూ హండ్రెడ్ చూడటి జీన్స్ ప్యాంట్ లో షర్ట్లు కాని పిల్లలకి ఆడపిల్లలకి ని చ ఏదైనా గాని పైన టాప్స్ అన్ని అట్లా ఏవనా మంచి మంచి టాప్స్ సో నాకు ఏమంటే మా పాప చిన్న పాప పా ఈ పాప సైజ్ ఏంటి లేవు సరిగ్గా అలాని ఊరిక వస్తే నేను కొంచెం పెద్ద పిల్లలు బలే ఉన్నాయిడి టూ హండ్రెడే చూడి ఎంత బాగున్నాయో
వాళ్ళు పిల్లలకి సరిపోతాయిలే కొనేస్తాను
అవున అవును పెద్దయ్ బాగున్నాయి మా పిల్లలకి టూ హండ్రెడ్ అే టూ హండ్రెడ్ ప్యాటూ హండ్రెడ్ షర్ట్ దా పైన ఎంత కాస్ట్ ఉందో ప్యాంట్ పం త్రీ హండ్రెడ్ ఉంది షట్టు పైన కానీ